హలో
చెప్పండి
ఎక్కడున్నారు
బిల్డింగ్ పై ఉన్నాను
అవునా దోమలైతే ఫుల్లు కుడుతానే ఇక్కడ
అవును ఎందుకండి ఎందుకట్ట మరి
ఆ
ఎందుకంత
అంత నీ వాయిస్ చూస్ సౌండే మొత్తాన్నిే
ఎందుకట్లా దోమలు అంటే మీకు ఇష్టం అే దోమలకు మీ రంటే ఇష్టం అత్తమ
తోవుల్కి మీరంటే ఇష్టం ఇవాలేమైంది అంటే ఇల్లు ఉడుస్తాన ఇల్లు ఉడుస్తా ఉం అంటే ఆ చీపురు కట్టకుంటె చీపురు పుల్లు ఉంటాయి కదా చీపురు పుల్లో ఒకటోచ్చి నా గోరు లోపల స్కిన్ ఉంటంది దాంట్లో ఉచ్చుకున్నది
గంత గనం గుుచ్చుకుంటే ఏం చెత్తార్ మరి మీరు హాస్పిటల్ పోయిండ పోలేదా
పోలేదు ఇక నీనే అసలు ఘోరంగ నొప్పి పెట్టింది నొప్పి పెడితే నేనే ఇక మెల్లగా దాన్ని ఇట్లని ఇట్లని ఇట్లని తీసుకున్నా తీసుకున్నాగానే వేలు మాత్రం ఫుల్లు నొప్పి ఉన్నది
ఇప్పట్కి
బ్లెడ్ కొంచం వచ్చింది కానీ పేయిన్ మాత్రం మస్ ఉన్నాయి ఇంజెక్షన్ ఎసినట్టు అయింది.
ఇంజక్షన్ వేపిచ్చుకోని
నువ్వు మాట్లానప్పుడు రీసౌండ్ లాంటిది ఏమో వత్తాంది నీటిగా వత్తాలేదు మా వాయిసు.
ఇన్ఫెక్షన్ లాంటి ఎందువచ్చు అంటున్నా
ఇట్లా‌ కూర్చోగానే ఇన్ఫెక్షన్యితేదా మస్త్ నోప్పు పెడుతాంది ఇప్పుడి కూడా
అ
అవును మండినట్టు పంపిస్తాంది
ఆ
ఈ ఎక్కడ నడుస్తాను ఏం చెత్తాను నువ్వు అసలు
ఎప్పుడే పక్కన కూర్చున్న నార్మల్గా
అంత మొత్తం సౌండ్లే అయితానే ఈ సౌండ్లు ఎయోద్దు గదా
అరే మర్ మాట్లాడతాన్నాం గదా ఈ ప్రతి ఇది సౌండ్ రావదుంటే మనం పోయి ఆఫీసులో కూర్చోవాలా ఎక్కడున్నా
ఆ
సర్లే మీ గనీ మీరే మీరే‌ గాని రైల్పాల ప్రయాణ ఉంటందా మీ ఇంటి సైడు
అదే నేను అ అడుగుదాం అనుకుంటానా ఆ మీ దగ్గర ఉంటదా
మా దగ్గర ఉంటది కొంచెం దూరం వరకె రైలుపయానం ఉంటది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళలి కావాలంటే.
అవునా ఇప్పుడు మేము ఉంటున్నా ఊర్ లో మాత్రం రైల్వే స్టే శేషన్ ఉన్నది ఏయం మళ్ళీ ఇగా మా విలేేజ్ సైడ్ ఉండదు. ఓన్లీ బస్సెస్ ఉండదు.
హ్మ్మ్ హ్మ్మ్
కానీ నేను ఎప్పుడూ ఇక్కడ నుండి అసలు ట్రైన్ జర్నీ చేయలేదు.
అవునా మీ ఊర్లో ట్రైన్ ఉంటాయి కానీ మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కలేదు.
ఆ ఇప్పుడు మేము ఉండే ఊర్లో ఉంటది కానీ నేను ట్రైన్ ఎక్కలేదు.
ఆ ఎందుకు ట్రైన్ ఎక్కినా కూడా అంత రష్ ఉంటది, కదండి అందుకే ట్రైన్ ఎక్కకుంటే బెటర్.
అవునా ఇగా అందుకే ఎక్కలేదు చాలా మంది ఉంటారు కదా అని చెప్పేసి
అంతా జనాల మధ్యలా ట్రైన్ ఎక్కి అందులో గూర్చోవడం. ఒకవేళ ట్రైన్ సీట్ లేకపోతే నిల్చోవడం. ఆ ఆ ట్రైన్ లో కొ వందల వేల మంది నడ్స్ జర్నీ చేతాంటే, మనం అక్కడ ఉండడం అంటే చాలా ఇబ్బంది ఉంటాయి ఎంతైనా.
అవును అంత కంఫర్ట్ అనిపించదు అని చెప్పేసి ఎప్పుడు పోలేదు, ఎంత కష్టమైనా బస్ కే వెళ్తాం మేము.
అవునా
అవును
మీకు మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం అండి ఇండియా మొత్తంలా
అమెరికా అంటే ఇష్టం
ఇండియాలో అంటున్న ఇండియాలో అంటున్నా మేడం ఇండియాలో మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం
ఏమో నాకంతా ఇంట్రెస్ట్ లేవు ఏ ఇక్కడున్నా స్వర్ణగిరికే పోలేకపోతానా ఎక్కడెక్కడియో ఇష్టపడేందుకు ఇగ
అట్లానా
ఆ ఎప్పుడైనా మీరు జాతరలకి వెళ్తారా మ చ్చ
ఆ మేము క్రిస్టియన్స్ కదా మేడం
ఆహా మీరు క్రిస్టియన్సా అంటే ఇట్లా బర్డేస్ ఇట్ల సెలబ్రేట్ చేసుకుంట్రా
ఆ అడియే ప్రభు దేవు దైవని చేస్తున్నారు
అంటే బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్ కొరా
కరుణిస్తే ఏదైనా జరిగిపొద్ది కదా మేడం
అవునా మ్యారేజ్ డేట్లు తీసుకుంటారా మరి
దేవుడు కరుణిస్తేనే మేడమ్ ఏదైనా కూడా
మీ పెళ్ళి బాగా జరిగిందా మరి
ఆ పెళ్ళి జరిగింది మేడం చాలా బాగానే జరిగింది అనుకుంటున్నాను మరి ఎందుకంటే చూసిన వాళ్ళు చెప్పాలి కదా మనం ఏమని చెప్పడం
అంటే మీకు ఎట్లా అనిపించింది అంటే మీకు ఒకే మంచిగ జరిగింది మా పెళ్లి అని అనిపించిందా లేదంటే ఏదో అట్లట్లా జరిగింది మా పెళ్ళి అనిపించిందా ఎట్లా అనిపించింది
అలా అలా జరిగిపోయింది అనిపించింది మేడం మరి అంతగానం జరిగిందని అనిపించలేదు నాకైతే
అవునా నీకే అనిపించే పొద్దు చూసే వాళ్ళకెందు కని పుస్తకాన్ని మరి
చూసే వాళ్ళు ఆనంద పడ కాని భరించే వాళ్ళ ఆనందపడానికి కూడా లేదు క
ఏం బారం చెరు మీరు
పొద్దున నుంచి తినకుండా ఉన్న మనిషి వేరే ఈ పొద్దున్న నుంచి నేడులా తినే మనిషి వేరే తాగే మనిషి వేరే కదా మేడమ్ అక్కడ
ఆ
పెళ్లి ఒకరిది పండగ పండగ పెరిగినటుంటది పెళ్లి టైమ్ లో
అవు అంటే మీరు క్రిస్టియన్సే కదా ఎందుకు తిన కుండా ఉంటరు
మేం క్రిస్టియన్సే గాని ఎంతైనా కూడా మాకు కొన్ని ఉంటాయి కదా మేడం
క్రిస్మస్ మంచిగా జరుపుకుంటర
క్రిస్మస్ రోజున క్రిస్మస్ లానే చేస్తాం మేడం
క్రిస్మస్లానే అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోర గ్రాండ్గా
ఇ కొంచెం మేం పేదవాళ్ళం మేడం తక్ పోయి చేసుకుంటాం
పేదవాళ్ళయినా కూడా క్రిస్మస్ రోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా
అంతేలేండి మేడం ఏవో
అంటే మా ఊరు దగ్గర ఆ ఎంత పేద వాళ్ళయినా కూడా మంచిగా కొత్త డెస్లు వేసుకుంటారు బా బాగా సెలబ్రెటీ వేసుకుంటరు వాళ్ళు
అవునా సెలబ్రేషన్స్ ఏముంది మేడం గుండెల్లో దేవుడు ఉంటే అయిపా
అవునవును ఎన్ని గుండెలు ఉన్నాయి మరి మీకు
ఆ
నాలుగు ఉన్నాయి మేడం
నాలుగు గుండెలు ఉన్నాయా
అవును
ఆహ
మీకేన్ని ఉన్నాయి మేడం
ఒక్కటే గుండే ఉంది నాకు
మరి ఎవరున్నారు మేడం మీ గుండెలో
మా భర్త గారు
మరి మీ అమ్మగారు మీ నాన్నగారు మేడం పక్క పంపించారా
తల్ ఉంటురు వాళ్ళు
కడ ఉంటాదా
గుండెల్లో మాత్రం మా భర్త గారు ఉంటారు గుండె వెనకాల మాత్రము మా పేరెంట్స్ ఉంటారు
ఎనకాాలంటే వీపులు వీపులో ఉంటారా
గుండె వెను కాల ప్లేస్ ఉంటది కదా కొంచం ఇట్లే లబ్ డబ్ లబ్ డబ్ బని ఇట్లా కొట్టుకుంటారు కదా హాటు
ఏ జూలే మేడం ఇప్పుడుదాన్ని
అవునా చూడలేదా మీరు ఎప్పుడు
లేదు మేడం నేను అంత చూడను మేడం నాకు అంత పరిచయాలు లేవు గుండెల తోటి
అవునా ఏ మీ ప చం లేనప్పుడు ఏం చేస్తరులేండి
అదే మేడమ్ అ
చికెన్ మటన్ మంచిగా తింటరా మరి మటన్ తింటారు కదా మీరు గుండెలోత్తాయి కదా మటన్ తిన్నప్పుడు
వస్తుంది మేడమ్ అప్పుడప్పుడు మటన్ తిం
చికెన్ తిన్నప్పుడు కూడా గుండెలు గుండెలస్తాయి కదా
ఏం గుండెలు మేడమ్ కోడి గుండల కాల్ గుండలా
కాలుగుండే కాలుకుంట గుండేలు
ఈ గుండెకాయాలేందో ఈ కాయలేండో నాకు తెలువదు మేడం నాకు పరిచయాలు లేవు మేడం
అవునా మరి మీరు స్టడీస్ సర్టిఫికెట్స్ ఎప్పుడు తేచ్చుకుంటారండి
ఏమి మేడం అది ఎప్పుడెప్పుడో ఆలోచిస్తున్నాం ఎప్పుడెప్పుడో గుర్తొస్తున్నాయి ఎప్పుడెప్పుడో మర్చిపోతున్నాం ఇవన్నీ మధ్యలో మనకి ఎన్నో ఒక రోజున గుర్తొస్తుంది ఏదో ఒక రోజు కచ్చితంగా వెళ్తాను మేడం మేము
అవునా మీ ఫ్రెండ్ మరి కాల్ చేస్తారా ఈ మధ్యలో
చేస్తారు మేడమ్
మీ ఫ్రెండ్ కి మ్యాచ్ ఫిక్స్ అయిందా
అయిపోయినట్టే ఏ మేడ ఆ అబ్బాయి వాళ్ళు ఒప్పుకోలేదు అని తెలిసింది మరి అది ఏమైందో ఆ అమ్మాయి ఎక్కడందో ఉందో పోయిందో తెలీదు
అబ్బాయి వాళ్ళు ఒప్పు కోలేదా ఎందుకు క ట్నం దగ్గరనా
కొంచెం అబ్బాయిలాకి ఒక చిన్న పాటి ఉమ్మర్ వచ్చిందంటా మేడం అమ్మాయి చెప్తాడి కానీ మేడం
అవునా అంటే చూడకుండానే చిరా ఊరుకుంటా
వచ్చేస ఇటుంది మేడం ఎలా వచ్చారు ఏం చేసారో పాపం చిన్నపిల్ల
అవునా సరే మీ ఫ్రెండ్ అయితే బాగున్నా న్నరుకద ఓకే అండి బాయ్ బాయ్
బాయ్ మేడం బాయ్ బాయ్ మేడం